హలో చెప్పండి విన్పిస్తుంది బాగున్నరా అండి ఆ బాగున్నామండి మీరు బాగున్నరా?
తిన్నరా అండి
ఆ తింటున్నమండి ఇప్పుడే అవునా అహ ఇంకా ఆఫ్టర్నూన్ది తిన్లేదండి. మార్నింగా అండి దోశల్ చేసానండి. మీరేం చేసారండి? మార్నింగ్ ఇడ్లీ చేసానండి.
అవునా
దోశ ఏస్తే ఏ చట్నీ చేస్తారండి మరి
ఎక్కు నైట్ అయితే
దోశ ఏస్తే ఏ చట్నీ చేస్తారండి మరి మీరు నేను పల్లీ చట్నీ అండి ఆ హా ఇగ అదే ఇష్టం దోశలకీ టమాటా చట్నీ కూడా బానే ఉంటది కదండి. అవును బాగుంటదండి నేను నార్మల్గా ఆ ఏంటి ఇంట్లో చేసిన పికిల్ ఉంటది కదా
ఆ మామిడికాయ పికిల్ పెట్టా సమ్మర్లో అయితే ఆ పకిిల్ తోటి కూడ తింటా అప్పుడప్పుడు
అప్పుడప్పుడు అవునండి బాగుంటది వేడి వేడిగా పికిల్స్ పెట్టుకున్నరా అండి మరి సమ్మర్లో ఏమేమి పెడతారండి మరి సమ్మర్ లో నేను ఒక మామిడికాయ పికిలే పెడుతానండి మీరు పెడుతారా అండి పికిల్స్ ఆ పెడుతామండి మీరు ఏ పికిల్స్ పెడుతారు మీము కూడా మ్యాంగో పికిలే టమండి ఇంకా నిమ్మకాయ ఉసిరి కాయ పండు మిర్చి అవే టూ త్రీ మంత్స్ కి సీజన్ని బట్టి పెడుతామండి మ్ హు ఇంగ మ్యాంగో పికిల్ మాత్రం మ్యాంగో పికిల్ అయితే ఇయర్ మొత్తం కోస్తది ద్ మ్ అవునండి ఇయర్ కి సరిపడా పెట్టుకుంటామండి మేం కూడా సేమ్ అట్నే పెట్టుకుంటామండి టరండి మరి మ్యాంగో పచ్చడ మీరు మీమేంటంటే నిలువ ఉండాలి కాబట్టి ఒక రోజు అం టే ఆ పికిల్ అంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాం కదండి ఒక రోజు మొత్తం ఇట్లా ప్యాన్ కింద ఆరపెట్టేస్తామండి ఆహా అంటే పచ్చిగ అప్పుడిదప్పుడు తె ఒక వన్ మంత్ నే అగుతది అవును కొంచెం దాంట్లో పచ్చిదనం పోవాలి కదా మోటార్ అది ఇది ఎం ఉంటది ఆ
మళ్ళీ ఇంకా కొంచెం ఎండితేనే ఆ దాంట్ మీద ఒక లేయర్ వెళ్ళిపోతది ఆ వక్క మీద ఉన్న ఏర్ ఎల్లిపోతది అట్లా ఒక వన్ డే ఉన్ వన్ డే ఫ్యాన్ కింద ఉంచుతాము నెక్స్ట్ డే ఇగ ప్రాసెస్ చేస్తాము
అవునా మీరు ఎట్లా చేస్తారండి ఆ మేము మాకే ఉందండి చెట్టు అహ ఇంకా దానిదైతే పన్ ఆ కాయలు మంచిగోస్తది పచ్చడి
మాది కూడా అంటే మాకు కూడా ఇంట్లోనే పీకిల్ కాయలున్నాయండి మ్ మా ఇంట్లోనే చెట్టు ఉన్నయ్ మంచిగ అవి పచ్చడక్
చ్చడి మ్యాంగోనే అహ మాది ముక్కలు ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫస్ట్ కాయల్ని దాదాపు ఒక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వాటర్ లో పెట్ చేసి ఉంచుతమండి దాన్ది జిగురంతా అవును ఒక టూ త్రీ అవర్స్ నాన పెడ్ దిగురంత పోతది అంటారు ఆ జిగురు పోయ్ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం పొడిగ తుడుస్తామండి కాయల్ని తుడిసి చిన్న చిన్న ముక్కలుగ కట్ చేేసి మీరే కట్ చేస్తారండి ముక్కలు అక్చువల్లీ నేను పెట్టనండి అమ్మ వాళ్ళు పెడితే పంపిస్తారు అవునా ను ఇగ అక్కడి నుంచి తెచ్చుకుంటానండి నేను ఎప్పుడైనా
మ్ హు
అక్కడ సమ్మర్ లో ఉంటాం కాబట్టి అక్కడే ఉంటాం కాబట్టి వాళ్ళు ఇట్ల చెస్ స్తారో చెప్తున్న ఆ పెట్టేటప్పుడు చూస్ ఉమ్ ముక్కలు కట్ చేసి దాన్. దానికి కారం ఉన్నా ఉమ్ ఆవాల పొడి మెంతి పొడి. ఉమ్ ఆహ్ జీలకర్ర పొడి ఎల్లిపాయలు. ఆహ్ వెల్లిపాయ పేస్ట్ కొంచెంమేమో పేస్ట్ వెల్లిపాయలు తీసి పేస్ట్ బట్టి. తతారండి కొంచెం ఏమో తాలింపులు వేస్తారండి. ఆహ్ అవునవును ఆహ్ వేసి. ఫస్ట్ ముక్కలకు మొత్తం పట్టించి ఇగ నూనె కాగబెట్టి. ఈ అందులో ఆవాలు ఇది.
ఉమ్.
ఆహ్ ఆయిల్ మొ. మొత్తం జల్లారిన్ తర్వాత అల్లం పేస్ట్ వేస్తారండి ఎందుకంటే అల్లం కూడా వేస్తారండి. అల్లం కాదండి వెల్లుల్లి వెల్లిపాయలు ఆహ్ అదే వెల్లుల్లి వేస్త. ఎందుకంటే వేడిగుండంగా వేస్తే తలిం. ఇట్ లో మాడిపోతది కదాండి కొంత అవునండి ఏంటంటే. అంటే ఈ మ్యాంగో కూడా పికిల్ ఆహ్ ఇవి వక్కలు వక్కలు చేస్తుంటాయి కదా ఆహ్ అవి కూడా దగ్గేర. దగ్గరికి వస్తాయండి అవును. వేడి ఆయిల్ పోసుకుం అందుకే సాయంత్రము వాట్ ఆహ్ ఆయిల్ మొత్తం. మొత్తం చల్లారిన తర్వాత.
ఇట్లా మనం ఫింగర్ పెడితే. ఉమ్ అంటే కాలకుండా ఉండాలి.
హలో ఆహ్ చెప్పండి ఆహ్ ఆయిల్. మొత్తం చల్లరి కొన్ని ఏల్లిపాయలు ఒట్టెల్లిపాయలు కూడా వేస్తామండి. అవును టేస్ట్ బాగుంటదండి ఆహ్ తర్వాత తినేటప్పుడు అవునండి. ఇంకా బాగుంటది వేసి. కొంతమంది కూడా నువ్వుల పౌడర్ కూడా వేస్తారు కదా. ఉమ్ అది వేరే పెడతారండి ఒక్క పచ్చడాని. వేరే పెడతారు అది ఆహ్ వక్క పచ్చడి అనేసి పెడతారు కొంత మంది పెడతారు అది ఎక్కువ.
ఉంటదో లేదో తెలువదు కాని పెడతారు.
అవునండి ఒక్కపచ్చడి వేరే పెట్టుకుంటారు. అదేంటంటే లిస్ట్ ఇట్లా మొత్తం తురిమి పెడతారండి వక్కలు. అవునా ఆహ్ వక్కలని ఏం చేస్తారంటే ఆహ్ నార్మల్గా ఇట్లా వక్కలు వక్కలు కట్టి. పెట్టేస్తారు పీసెస్ లాగా అవును ఇంకా నువ్వులు. ఇట్లా నువ్వులు ఏమింటి ఉమ్ మిక్సీ పట్టి పౌడర్ వేస్తారు. అవునా. అట్లా కూడా చేస్తారు అయితే మరి అది చేస్తేప్పుడు చేయలే కానీ ఉహూ నార్మల్గా. అనంగ ఇట్లా అనంగ తిన్నా ఉమ్. కానీ బుజు వస్తుది కదండి ఎందుకంటే నువ్వుల కదా. పెట్టుకోరండి చాలా మట్టుకి అదే వన్ మంత్. ఎప్పుడో ఫిఫ్టీన్ డేస్ కట్లా పెట్టుకుంటారేమో అనుకుంటా. ఇంకా ఇంకో వేస్తారండి. మనం మ్యాంగోస్ ది పొట్టు తీసి ఆహ్ మక్కలు కోసి. అలా ఎల్లిపాయ జీలకర్ర కారం వేసి మిక్సీ పట్టి తర్వాత ఎఃడుమిరపకాయ ఒక వన్ మంత్ దాక మంచిగుంటదండి పచ్. పచ్చడి ఆహా నిల్వ కాకుండా ఇట్లా వన్ మంత్ లోపు తినే వరక. ఆ అంతే అండి నిల్వ గాదు ఇది నిల్వ ఉండదండి జస్ట్ ఆ అప్పుటికప్పుడు ఏమన్న ఇడ్లీ చేసుకుంటే టిఫిన్ లోకి చేట్నీ లాగనా ఇలాగ బాగుంటది అన్నంలో కూడ బాగుంటది చపాథీలో కూడ బాగుంటది వేడి వేడి అన్నంలో బాగుంటదండి పచ్చడి ఏ పచ్చడి అయినా కనిండి వేడి అన్నం మీద అసలు ఆ టేస్ట్ ఒకలా బాగుంటది అవునండి చాల బాగుంటది ఇప్పుడు మనకి ఏదైన నోరు బాగాలేకపోయిన కొంచెం వేడి అన్నం మీద కొంచెం పచ్చిడేసుకొని తింటే కొంచెం సెట్ అయితాదండీ ఎందుకంటే దాంట్లో ఆవాలు జీలకర్ర అవి అన్నీ ఉంటాయి కదా కొంచెం స్పైసెస్ ఎక్కువ వస్తాయి టేస్ట్ బాగుంటతది ఆ నేన్ గూడ అంటే వేడి వేడి ఎప్పుడన్నా పొద్దున్న టైమ్ లో వేడి వేడిగా అన్నంలో
అ
ఇంకా పచ్చడి పెట్టిన తర్వాత మొత్తం మన జాడీలో ఏసీ
అన్నం వేసి తింటే చాల బాగుంటదండి మా ఇంట్లో అయితే అందరు వస్తరు నేనైతే డైరెక్ట్ పచ్చడి కలిపే ముందే రైస్ పెట్టేస్త అదే రైస్ దించి ఉంచి మొత్తం పచ్చడి అయి పోయిన తర్వాత ప్చ్ ఆ పింగాణ పాత్రలో పెడతాం కదండీ
అవును ప్లాస్టిక్ దాంట్లో పెడితే ఏంటంటే తొందరగా పాడవడానికి ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకంటే దాంట్లో వేడి అవుతుంది ఎక్కువ దాని వల్ల తొందర ఖరాబ్ అయిపోతది అంటరు ఏదైన కానీ కొంచెం పింగాని పాత్రలు అవి పెడితే ఏంటంటే ఎక్కువ
నిల్వ ఉంటది దాన్
దాంట్లో వేడి అనేది ఉండదండి వేడిని అబ్జర్వ్ చేసుకుంటది మన జాడీలో ఉన్నంతగా ఆ ప్లాస్టిక్ దాంట్లో అయితే అస్సలు ఉండదండి ఎందుకంటే మా అమ్మ ఈ సంవత్సరం కొన్ని అంటే ఒక పదికాయలక్క పెట్టింది ఇంకేం జాడీలో పెట్ పెట్టాలీ అనేసి ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టేసిండ్రూ అదంత బూజు పట్ పట్టేస్తుంది ఇదేంటిది అంటే మంచినే పెట్టినా కానీ ఇట్ల ఎందుకు అవుతుంది అనేసి చూస్తే నేనన్నా ప్లాస్టిక్ డబ్బాల కదా పెట్టింది అందుక ఖరాబ్ అయితుంది అనేసి
చెప్పేసరికి ఆవునా అనేస్ అన్నను
అవునండి మళ్ళా ఈ వెండ వేడికి అదే ఈ సంవత్సరం అయితే బాగ ఎండలుండాయండి ఇ సారీ ఎట్లాండి వర్షాలు పడ్డాయా అండి మరి కొంచెం కొంచెం ఇట్ల చల్లగ గాల్ వస్తుందండి ఎటైన పడుతున్నాయేమో వర్షాలు ఇటు రోజు డైలీ సాయంత్రం అయితే గాలి వస్తుంది వర్షం ఏం పడతలేదు కనీ వాతావరణాం కొంచెం చల్లగ అయిందండి ఆ వాతావరణం అయితే కొంచెం చల్లగ అయిందండి మా సైడ్ కూడా లెస్ సాయంత్రం కాగానే గాలి వస్తుంది వర్షం లేదు ఈ వీక్ లో నా లాస్ట్ డే ఒకటి మాత్రం వర్షం పడింది ఇంకా కరెంట్ డిస్టర్బెన్స్ అయితే బాగుంటుందాండి. చాలా అండి మా సైడు అయితే గాలి వచ్చేసరికి మొద్న ఒకసారి. పోల్ కింద పడ్డదండి చెట్లలో ఇరికిందట. వన్ డే మొత్తం అసలు కరెంటే లేకుండే. చాలా ఇబ్బంది అయిపోయింది.
మీరు తింటారాండి పి
అండి పకిల్ అంటే వేసిన తర్వాత రైస్ ఇట్లా ఆహ్ తింటామండి బాగా ముద్దలుగా. వర్షం మాగుడా. ఉమ్ అందరు తింటారు నోరు ఊరిపోతది రెడ్ కలర్ ఏందంట. ఆహ్ బాగుంటది ఏందంటా అట్లాంటిది ఒక వన్ ఇయర్ కి ఒకటే సారి తిట్టాం కదా మనం. ఆహ్ అవునండి ఇంకా డైలీ అట్లా తింటే కూడా స్టామక్ పెయిన్ వస్తుందండి. అవును మండుతది ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కదా అవునవును. స్పైసీ లెవెల్స్ అన్ని ఎక్కువ ఉంటాయి ఉమ్మ్.
ఉమ్.
వన్ ఇయర్ కీ ఒకసారి ఆ పచ్చడులు పెట్టుకుంటం కాబట్టి. ఇక అది ఒక వన్ ఇయర్ ఒకటేసారి తింటాం కాబట్టి కంపల్సరీ తినాలనిపిస్తుంది. అందరు వస్తారండి మా అంటే అందరు ఒక్కోక్క ముద్ధ ఇచ్చేస్తాం అవునండి మా ఇంట్లో కూడా అట్లనే చేస్తామండి. ఆ గిన్నెలో వేసుకుని దాంట్లోని తింటామండి ఇంకా ప్లేట్లు వేస్తే ఆ టేస్ట్. కాదు అవునండీ అవును దాంట్లో వేసి కలిపేసి మంచిగ అందరికి తినిపిస్తారు. రేపే అవునండి మీ విలువైన సమయాన్ని మాకు కిచ్. ఇచ్చినందుకు ధన్యవాదాలండి ఓకే అండి ఓకే అండి బాయ్.
ఉమ్ ఉమ్